హలో
వినబడుతుందా
విన్పడుతుంది మీకు విన్పడుతందా
ఆ అవు వినపడుతుంది ఏం చేస్తున్నారు
ఏం లేదండి మా ఇంట్లో టిఫిన్ చేస్తున్నారు తింటున్నా
అయ్యో ఇంకా టిఫిను చేయలేదా పది అయితుంది కదా పదిన్నర
లేవ లేదండి
ఎందుకండి ఏం చేసారండి నా రాత్రి మొత్తం
హ్మ్ మా స్నేహితుడితో మాట్లాడినా అన్నమాట లేట్ అయింది
అవునా ఏం టిఫిన్ అండి
బియ్యపిండి దోశ లండి
అవునా బియ్యం పిండితో దోశలు వస్తాయా
ఆ సూపర్ వస్తాయండి దాంట్లో జీలకర్ర వేయాలి ఇంకా మైద కొంచెం రవ్వ ఉప్మా రవ్వ కొంచెం వేయాలన్నమాట టేస్ట్ కి
ఆ అంటే ఓన్లీ బియ్యం పిండి యేనా
పిండే ఓన్లీ బియ్యం మనం పట్టించిన బియ్యమే రేషన్ బియ్యమే అవి కూడా
ఆహా ఎట్లా చప్ ఇప్పటంటే నార్మల్గా మినప్ప ప్పు
అవన్నీ ఏమోద్ అదండి ఓన్లీ బియ్యం పిండి ఇంకా దాంట్లో కొంచెం రవ్ వా మనం క్ర క్రిస్పీగా కొంచెం ఏమైనా రావడం కోసం కొంచెం రవ్వేయాలి ఉప్మా రవ్వ
ఓకే
కొంచెం ఉప్పు కారం అవన్నీ ఏమద్దు జీలకర్ర జీలకర్ర ఫుల్ వయాలి డైజెషన్ కి మంచిది అనమాట హ్మ్ ధని ఏం పెట్టుకోని తినాలి తెలుసా అండి అసలు మీకు
హ్మ్ అల్లం చట్నీయా
ఉల్లిగడ్డల కారం ఉల్లిగడ్డలు ఆనియన్స్ ఉంటాయి కదా అవి నాలుగు ఐదు ముక్కలే ఇక గోషి మిక్సీకి ఏయాలి అనమాట కొంచెం పచ్చిమిరపకాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి దాంట్లో జీలకర్ర ఏయ్యాలి తా నూనె పోయాలి అంతే అండి అదే కూరా అదొ కూర దానికి
అవునా
కూడా అసలు ఇంత బంటది తెలుసా మీరు మళ్ళా నాకు ఒకసారి అడుగుతారూ అనమాట ఇట్లా తినాలా అని ఇట్లా బాగుందిగారా అని
ఉహమ్
మాకు రోజు టిఫరెంట్ డిఫరెంట్ రోజు ఒక రకం చేస్తది అనమాట మా ఇంట్లో టిఫిన్స్
మీద్
వస్తది ఆ వస్తది కొంచం మందం ప్యాన్ మీద అయినా వస్తాయి అనమాట మన ప్యాన్ అయితే కరాబ్ అయిపోతది అనమాట దోశ ప్యాన్ ను వేరే ప్యాన్ ఉంటది అన్నమాట దానికి సప్ రేట్ గా దోషాలకి
ఆ ఆ దోశ ప్యాన్ ఉంటది కదా దాంట్లో ఏయొచ్చా మరి బిర్యానీ
అంటే కొన్ని కొన్నిసార్లు మన నార్మల్ పిండి కలుపుకుంటాం కదా ఆ పిండి ఖరాబ్ అయిపో అంటే విరిగిపోతాయి అనమాట సో దీనికి ఒక ప్రిఫర్ చేసారనటూ వేరే ప్యాన్ దీనికోసం ఒక సపరేట్ గా కొనుకోలి మార్కెట్ లో దొరుకుతాయి దాని మీద రొట్టెల ఇటిట్ల ఎస్కున్ రని నాకు తెలుసు నాకు తెల్వది అదంతగాని దోషలు అయితే సూపర్ ఓస్తాయి అండ్ ఒక్కటి కూడా వీరి టి పోదనమాటా
అవునా
మీరు తింటే అట్లా పెట్టుకుంటే నోట్ల కరిగిపోతాయి
ఓహో
మీరు తినండి ఒక సరి ఇలా
ఆ ఓకే అండి చూస్తా ట్రై చేస్తా
హమ్
ఇంకేంటి మరి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంకా మీరెం చే ఏం తిన్నారు
నేన అండి ఇడ్లీ చేసిన ఈ రోజు ఇడ్లీ చేసినా
ఎట్లా చేస్తారు ఇడ్లీలు
అంటే నార్మల్గా మినప్పప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ ముందు తర్వాత మినప్పప్పు గ్రైండ్ చేసుకని కొంచెం అటుకులు కొంచెం నార్మల్గా అన్నం ఉంటది కదా
హమ్ హమ్
లెఫ్ట్ అంటే మిగిలిపోయిన అన్నం ఉంటది కదా కొంచెం వేసుకోవాలి కొంచెం మేత్తగా వస్తాయి ఆప్పుడు ఇడ్లీలు
ఓకే
ఆహ్ మొత్తం మిక్స్ చేసుకొని ఆ ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి దాన్ని మార్నింగ్ కొంచెం ఉప్పేసి కొంచెం ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత వేసుకోవాలి
బాగుంటయ అండి అట్లా మరి ఇడ్లీలు
ఆ బాగానే ఉంటాయండి ఈ రోజు చేసినా యట్యూబ్లో చూసి
అవునా మ యూట్యూబ్ లో కొన్ని ఫెయిల్ అయితాయి కదండి చేస్తే మనం
అవునవును ఆ అయింది మంచిగానే అయిందండి
మేము కూడా ఒకటి యూట్యూబ్ లో చూసినామండి అది చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు భయం అయితుంది
ఏంటండి స్వీటా లేకపోతే
ఆహా గుడ్డు పచ్చడండి
ఓ అవును అవును నేను కూడా చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో చూసిన నేను కూడా
అయితే మా ఇంట్లో మా అమ్మగారు ఇడ్లీ పాత్ర పెట్టనియరు అందులో ఇడ్లీలలా ఉడకబెట్టాలంట
ఆహా మీరు అంటే తింటే ఆ ఓకే నేను చూసిన బాగుంది చూడనికి అయితే
చూడనికి బాగుంది ఏమన్నా పేలితే నన్ను బొందపెడతారు నన్ను చంపేస్తరాండి ఇంట్లా గ్యాస్ కరాబ్ చేసినవు అసలే గ్యాస్ లేవంటారు ఇంట్లా
అవునవును ఇప్పుడు చాలా వరకు ఎక్కువ వస్తా అంటే ఇప్పుడు వస్తున్నాయి కానీ మొన్నటి వరకి రాలేదు అసలు
ఇంటికాడ అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి అందరు వచ్చేసిరు వాల్ల క్యాంటీన్ లా ఫుడ్ లేదంటా అగం ఆగం మున్నర అంట అక్కడ చె ఉన్నాయన వేరే దగ్గర దగ్గర
అవునా కానీ హాస్టల్ కొన్ని కొన్ని హాస్టల్ అయితే మంచిగా పొయ్యి తోటే చేస్తున్నారు కదా పొయ్యి వెలిగించి
అవునండి అసలు కట్టెల పోయలే అప్పుడు చిన్నప్పుడు మనం పెళ్ళిలళ్ళ అంటే పాత కాలంలో
అవునవును ఆ కానీ బాగా అనిపిస్తుంది కదా అట్లా
అవునండి నాకు గూడా మళ్ళీ చదుకోబుద్ద అయి అంటే చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి
ఎందుకో టేస్ట్ అనిపిస్తాయి
అవును
అ
ఇంకేంటండి విశేషాలు లేటెనావ్ ఉందా పోయి ఏది సోమవారం పూజ అయిందా
ఏ అంటే నేను సోమవారం ఏం చెయను నార్మల్గా శుక్రవారం ఒకరోజు ఇస్తా అంతే
మా ఇంట్లోనేమో నిత్యం ఉంటదండి మీరి ఇంట్లోనేమో ఒక్క రోజు చండి నొకరోజు జెత్తేనేమో పుణ్యం వ తె లేదిడా
రైటే కానీ కొంచెం శుక్రవారం చేస్తే మంచిది కదా నాకు అంత మ అంటే అంత మంచి అలవాటు లేవ అనమాట పెళ్ళ అయిన తర్వాతనే నేర్చుకున్నాయి అన్నీ
పద్ధతి కద అండి మీకు మీ దగ్గర నేను కూడా చూసి నేర్చుకుంటా నేను కూడా ఏం నేర్చుకోకుండానే ఉంటున్నా ఇంగ ఇప్పటి నుంచి
హుమ్
అట్లా చేస్తే సరే బెస్ట్ అండి ఇంట్లో అందరు వాళ్ళే పని చేసుకుంటారు వాళ్ళే అన్ని ఏతరు లేకోతే మనకి ఎప్ప ఇతరని పనులు అన్నీ
కానీ మా అంటే మా అక్క వాళ్ళే ఇంట్లో మా అక్కనైతే మా అ అక్క అయినా మా బావయినా ప్రతి రోజు దీపం పెడతారు వాళ్ళు
అవునా ఆది ఆదివారం కూడా చేస్తారండి మా ఇంట్లో ఎందుకంటే నూనె వేస్ట్ అయితు అంది అది ఇద నేను అంట తిడతా అట్లాగా అది అట్లా అనుకోవద్దు అని అన్నాడు
ఆ కొంచెం పోసిటివెనెస్ ఒక ప్రశాంతంగా ఉంటది కదా అట్లని
అదే వాళ్ళకి అంటే మనం కూడా చిరాకులు ఇష్ట చిన్నప్పుడు టెంపుల్కి పోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది కదా
అవునండి మీరేమైనా దే వేరే అంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిరా అండి అంటే ఏదైనా గుడికి అట్లా
అంటే నార్మల్గా మేము అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఉన్న దేవుళ్ల దగ్గరికి వెళ్తాం అండి ఐనవోలు కొమరవెల్ళ హ వేములవాడ
మాకు అవన్నీ తెలియదండి మాకు ఓన్ల ఒక తిరుపతి తెలుసు
అవునా నేన ఒక్కసారి కూడా ఎల్ ల లేదాండి తిరుపతికి తిరుపతికే వేళ్లి అని
హో మరి ఎళ్ళండి కళ్యాణం టికెట్లు ఉంటాయండి ముందే బుక్ చేసుకొని భార్యభర్తలు వెళ్ళొచ్చు అన్నమాట
అవునండి కానీ చూసినామండి ట్రైన్ టికెట్స్ దొరకట్ లెవ్వు టు రెండు నెలల వారికి అమ్మో నా వల్ల కాదు
నేన్ తెలుసు నేన్ తెలుసా అండి ఒక రోజు మస్తు స్నేహితులు మా ఇంటికి వచ్చేటప్పుడు జనరల్ లో గుసబెట్టినే వాళ్ళు నరకం అనుభవించారు మళ్ళా జన్మల మీ ఇంటికి రాను అంటరా చిట్టి అంటారు హాహా
అమ్మో జనరల్ గురించి
వాళ్ళకి జీవితంలో ఇలాంటిది ఒక రోజు చూపియాలని చూపించినండి నాకు టికెట్ ఉన్నా కూడా
అ గయ ని ఎప్పుడైనా ఎటెయిన వెళ్తే ఇంకా మా ఆయన రిజర్వేషన్ చేయిస్తాడు
ఆ రూమ్స్ అన్ని బుక్ చేసుకుని పోండి ముందగా అప్పుడే మళ్ళీ మనం దర్శనం చేసుకోగలుగుతాం మంచిగా
ఇంకా అంటే మేము అటు సైడ్ మా ఊరు దగ్గర కోటంచా ఉంటుంది అనమాట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ బాగుంటది అది
లక్ష్మీనరసింహ స్వామి అనంగానే నాకు యాదగిరిగుట్ట గుర్తొస్తదండి అదొక్కటే నాకు తెలుసు
అవు ఎలినారా యాదగిరి గుట్టకి
ఆ వెళ్ళినాం మా అమ్మగారి నేను ఒక్క దాన్నీ తీసుకొని వెళ్ళినా. మా ఫ్రెండ్కి ఒక ఆమెకి వేరే దేశం టికెట్ అంటే పా వీసా వచ్చిందని ఆమె మొక్కింది అయితే మేమ అందరం పోయినాం అనమా
అవునా యాదగిరి గుట్ట నా
స్వర్ణగిరి ఎల్లినం మండి మ సైడ్ దగ్గరనే అనమాట పొద్దున్న బస్సు ఉంటాయి ఫ్రీ బస్ కూడా ఉందండి ఇప్పుడు మాకు ఆ ఇంకా ఆప్షన్
అవును మంచిగా తిరగొచ్చు మీరయితే హ
మంచిగా తిరుగుతున్నామ్ అండి కానీ ఎండకి ఏడ పోతామండి ఎండకి పోబు
అవునవును నార్మల్ గా వండర్ లాగ్ ట్ల ఏళ్ళక పోతిరి
అది ఇగా ఆ వెళ్తాం అవి వెళ్ త్తంమండి అంటే నార్మల్ గా అవి కాలేజ్ల చిన్నప్పుడు టెన్త్ లో పోయినాం అనుకుంటారు టెన్త్ నైన్త్ క్లాస్ లో అనుకుం
హు వాటర్ పార్కులు ఇట్లుంటాయి కదా ఎండాకాలం పోతే బాగుంటది కదా
చాలా బాగుంటందండి అసలు నాకైతే చాలా ఇష్టం అన్నమాట
మరి ఎటైనా వెళ్తున్నారా ఎండాకాలం ఏమైనా ప్లాన్స్ చేసుకుంటున్నారా
ఏ ఏం ప్లాన్స్ అండి చెట్లు పెంచుదాం అనుకుంటాన్నా ఏమ్ అనుకోట్లే ఇం
వా గ్రేట్ డిసిషన్
మా ఇంట్లో కొంచెం కుల్లా స్థలం ఉంది కానీ ఏం చెట్లు పెట్టాలి ఏం
కనీ ఎండాకాలం పెడతారా అండి ఎవరైనా వర్షకాలం పెట్టాలి
తరండి మీక్ తెల్వది
అంతే
నిన్ పెద్ద సాయికి కోండి అన్ అదే చేయొద్దన పని చే కనమాట మా ఇంట్లా
ఉ మరీ ఏమేం చెట్లు పెడదాం అనుకుంటున్నారు
పుల్ ఫేమస్ కదండి ఎండాకాలంలో అయి
అవునవును ఒక మళ్ళీ చెట్టు ఒకటేనా
మ్ మల్లెపుూలు మీకు పంపి
ఓకే సన్నమల్లె పూలా లేకపోతే ఏ మల్లె పూలు
మాకు పూవ్లు వచ్చినంక మీకు పంపిస్తా అన్నమాట
ఓకే
మీ ఊర్లో అందరు కమ్ముదామ్ మనం ఒకలా చాలా చాలా చాలా పూలు పూస్తే ఆ ఒక తోట తోటకి మనిషినీ ఐత ఇగా నేను అప్పుడు ఇగ
ఆ ఏదైతే ఏంది బిస్ నెస్ అయితే బిజినెస్ ఏ, మంచిగా ప్రాఫిట్ వస్తే బెటరే కదా.
అవునండి అసల నాకైతే చాలా ఇష్టం పూల చెట్లు అంటే పెంచుకోవడం కానీ, మాకు ఇన్ని రోజులు నాకు తెలవదన్నమాట నా బుర్రకు తట్టలే ఈ రోజె వచ్చింది ఆ తాటు.
బాబోయ్ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందా. ఏ మాకు పైన ఏమి ఉండదు ప్లేస్ నార్మల్గా నేను ఒక చెట్టు పెట్టినా ఆ అది గులాబీ చెట్టు పెట్టి న
ఎందుకండి మీకు ఇష్టం కదండి నాకు తెలుస అండి.
గులాబీ చెట్టు ఇష్టం కాదు గని నార్మల్గా పెంచుకుంటే బాగుంటుంది కదా చూడ్నికి నేను జస్ట్ చూస్తే వాటిని తెమ్ పను
అవునా అండి, సరే అండి మరి.
ఆ సరే అండి, బాయ్ అండి.